అ
హలో
హలో చెప్పండి సార్ అవుండి వినపడుతుంది బాగున్నము మీరు బాగున్నారా?
బ మనమండి ఏం చేస్తున్నారండి తిన్నరా?
అవుండి ఉండాము కూర్చొని టీవీ చూసుకొని ఉండాము. మేము తిన్నాము మీరు తిన్నారా?
తిన్నామండి ఏం తిన్నారు?
అమసార్ తిన్నామండి
చెమ్మచక్కల హ్ ఏం తిన్నారు చమ్మచక్కల?
అమ్మసారండి
ఆమ్మో షరాకు మొబైల్ దగ్గర పెట్టుకొని మాట్లాడండి కొంచెం
అవునండి దగ్గరే ఉంది మీరేం చేస్తున్నరండి?
ఊరికే ఉన్నానండి ఏంటండి అన్నం అన్నం అంతా మీరే అన్నం అంతా మీరే
స మాకు భూములు లేవండి పండదానికి
దమండి
మేము పేదళ్లు మీయా కట్ట రిచ్చి కాదు మీయక్కట్ట ధనవంతుకం ధనవంతులు కాదండి మీరు. మేము పేదవాళ్ళు అండి మీయా మీలా గా ధనవంతులు కాదండి మేము
కాదండి ఇప్పుడు ఇప్పుడూ మీకేమైనా ఆస్తులుంటే ఇప్పుడు ఏ పంట పండడానికి ఇష్టపడ్తర్
లు భూములు, జమీన్లు అన్ని లేవండి. మీకైతే ఉన్నాయి అమ్ముకొనచ్చు మాకు లేవండి.
కాదండి ఇప్పుడు ఉంటే ఏ పంటలు పన్ పండడానికి మీ ఇష్టపడ్ తరు అని చెప్తున్నండి
అయి ఉంటే అప్పుడు ఆలోచిస్తామండి.
కాదండి ఇప్పుడు మీకే పంటలు పండడానికి ఇప్పుడు మేమున్నాము ఇప్పుడు మేము వడ్ల పన్
అంటే మేం ఏమేం తింటామో అవన్నీ పండిచ్కోవడానికి ఇష్టపడతామండి. సొంతంగ సొంతంగా పండిచ్చుకోడానికి ఇష్టపడతామండి.
ఇప్పుడూ ఇప్పుడూ రైతుల గురించి కొంచం చెప్తారా ఎలా, ఏమి, ఏంటి అని.
అంటే మల్ భూముల్ లేవు కదండి మాకంత తెలీదు.
కాదు ఇప్పుడు మీ రైతుల కష్టాలు మీ ఊర్లో ఎలా ఉన్నాయి ఇప్పుడు రైతులు వచ్చేసీ
మా ఊళ్లో రైతుల్ లేవండి అందరు ఇక్కడ కిరాణా కొట్టక్ పోతారు తీస్కొన్ వస్తారూ భీము, గీము అంతాను తింటారు. మ్ అట్లే అలాగే ఉన్నారండి పండిం చేవాళ్ళు ఎవరు లేరండి ఇక్కడ
ఇప్పుడు మీ రైతుల గురించి మీకేం తెల్సండి అది చెప్పండి.
ఈ మాకేం తెల్సండి కూల్ పనిక్ పోతాము. వస్తాము తింటాము, కొనుకుంటాము, తెల్లారిందా అంతే అండి
కాదండి ఇప్పుడూ ఇప్పుడు రైతులు ఇప్పుడు మనం దేశంలో రైతులకి ఎ ఎలాంటి యాధ్యత ఇస్తున్నారు ఎలాంటి ఎలాంటి ఇది
మీరు రైతులు కదండి మీరు చెప్పండి.
లేదండి ఇప్పుడూ ఏం ఏం లేదండి ఇప్పుడు మాది మా మా పొలంలో వచ్చి వచ్చేసి అడవి అడవి పక్కన పొలం ఉంది అడవి జంతువులు వచ్చి తినేసి పోతే తినేసేస్తాయి అండి మేం పండిదింటే ఏం చేయాలో మాక్ అర్ధమవ్వదు పక్షులు కోతులు, అడవి జంతులకి సరిప అడవి జంతువులకే సరిపోతయండి మేం పండిన పంట అంత ఆ ఇంగేం చేయాలో మాకి అర్థమవ్వట్లేదండి. ఏదో అవేదో అంతో ఇంతో కొంచం పండితే ఆదివచ్చు
పోండి మీరు తినుకోనార్
అది వచ్చేసి లాస్ట్లో వాన గీన పడి అది పోద్ దండి వ్యవసాయంలో ఏం చేయాలో అర్థం అవ్వట్లేదండి మాకు మాక్ పొలం అయితే ఉంది. పొలం ఇప్పుడు పొలంలో పంట పండించాలంటేనే ఇప్పుడు భయమేస్తుందండి ఇప్పుడు సరైన ఆదాయం రాదు
దానికి సురక్షితంగా ఏననార్ ఏదన్న చేయండి.
ఏం చేయాలండి అదే మీకు తెలిస్తే చెప్పండి.
వాక్ వాళ్లు అవీ రావడానికి వీలు కాకుండా ఏదన్న చేయండి.
అదీ ఏద్ ఏం చేయాలో మీకేమన్నా ఐడియా ఉంటే చెప్పండి దానికీ
అ మా ఫ్రెండ్ ఒకడు ఉట్ట ఉన్నాడూ అతను పొలంల్లో చేసి పందులు ఎక్కువంట రాత్రి పూట పందులు ఎక్కువ వాళ్ళు ఏం చేశారంటే పెద్ ద్ద సాంగ్స్ పెట్టేస్తారు పెద్ద స్పీకర్ ఎశేషి రాత్రంతాను సాంగ్స్ పెట్టేస్తే ఆ సౌండ్ కి ఆ వాల్యూమ్ కి రావు అవి అలా మీరు ఏదన్నా చేయండి
ఓకే అదే ఎలా చేయాలండి అది నాకి అర్థం అవట్లేదు ఇప్పుడు గవర్నమెంట్ నుంచినే పారెస్ట్ పక్కన కరెంటు గిరంటూ అంత వదిలారండి అయినా ఇప్పుడు కరణ్
అంటే అంత ఉచిత్ ఉచితమేనా అండి మీకు అంత ఉచితమేనా
ఉచితం అంటే ఏంటండి
అంటే అంత ఉచితమే మీకు అంత ఫారెస్ట్ వాళ్ది
అంటే ఉచితం ఏమి లేదండి ఇప్పుడు వాళ్ళు కావలి ఉంటారు ఊరు పక్కన ఉ
భూమి కూడా ఫారెస్ట్ వాళ్ళదే అయి ఉంటుంది కదండి మీరు కబ్జా చేసారా
లేదండి మేము అలా ఏం చేయలేదు
ఎందుకో అనుమానం వస్తా ఉందండి మాకు
లేదండి అలా ఏం లేదు రైతులకి ఎలా సపోట్ చేయాలి ఎలా ఎలా పోరాడాలి తర్వాత ఎలా ఉండాలి అని తెలుసుకోవాలండి
ఉపాదిస్తున్నారండి మిం మిమ్మల్ని
అర్థం అవట్లేదండి
టే ఎవరో కాంటాక్ట్ చేస్తున్నారు మిమ్మళ్ళీ ఇప్పుడు
లేదండి మమ్మల్ని ఎవరు పట్
అంటే మీరు వేరే చాటింగ్లో బిజీగా ఉన్నారా
లేదండి ఇప్పుడు నేను వచ్చేసి
అంటే కంటిన్యూస్ గా మెసేజ్లు వస్తుంటేనూ డౌట్చ్చింది
అలా ఏం లేదండి ఇప్పుడు రైతుల గురించి మీరు చెప్పండి ఎలా ఏమి అని చెప్పాలి కదా
అదే ఎందుకో అనుమానం వస్తా ఉందండి మీరు అక్కడ ఆ చాటింగ్ చేసుకొని ఇక్కడ మాట్లాడుతున్నారనేసి
ఏం లేదు గని ఇప్పుడు ఇప్పుడు రైతులు ఇప్పుడు మీ ప పక్కన ఎలా అండి రైతులు ఎలా ఉంటారు ఎలా ఫెసిలిటీస్ దొరుకుతది అదే అని కొంచెం చెప్పండి
ఉంటారనేషి
మీను చెప్పాను గద్
మీ పక్కన రైతులంతా ఎలా ఉంటారు ఏం చేస్తున్నారు ఏమేమి పంటలు పండి స్తున్నారు కొంతసేపు చాటింగ్ ఆపండి సరే
రాగులు ఒడ్లు అంతా పంపుతారండి
చెప్పండి
రాగులు ఒడ్లు అంతా పండుతారండి కానీ ఏమి ఏమి యూస్ లేదండి అందుకే పురుగుల మంది తాగి చచ్చిపోతున్నారు రైతులు అందుకే అందుకే చాలా బా దేస్తుందండి వాళ్ళకి ఏమన్నా చేయాలి అని పోరాడాలండి పోరాడుతున్నాను ఎం చ్ చేయలో తెలిట్లేద్ నాకే
అంటే ఏం చేస్తారండి మీకు
అ
ఏం చేయాలనుంది మీకు
రైతుల గురించి పోరాడాలండి అదేనా అదే చేయాలనుంది ఇప్పుడ్ నాకు
ఉహ్
ఇప్పుడు రైతు పండించే పండకి మార్కెట్లో సరైన సరైన విలువ లేదండి సరైన
అదే మీరు ఏం చెయాల అనుకుంటున్నారు ఇప్పుడు సిస్టమ్ని మార్చాలనుకుంటున్నారా
సిస్టమ్ ని మార్చడం కాదండి ఇప్పుడు తెలియదు రైతురికి ఒక మంచి సపోర్ట్ ఇవ్వాలి కదా వాళ్ళు బాగుంటేనే దేశం బాగుంటుంది కదా
అంటే మీకు ఇప్పుడు ఇరవై ఎనిమిది ఏండ్లు ఇన్నో వరకు ఏం చేశారండి మీరు
ఇన్న వరకు ఈ వ్యవసాయం చేస్తూనే ఉన్నాను ఏం చేశాను మా మా నాన్న చేస్తారు
ఏ ఏ సమస్యలకు పరిష్కా కొట్ కనుక్కున్నారు ఏమేమేం చేశారు ఏమేమో ఇష్యూస్ సాల్వ్ చేశారు మీరు
తర్ నీళ్లు తర్వాత రైతులు రై రైతులు పండించే పంటకి సరైన వాల్యూ లేదు సరైన ధర లేదు
అనండి ఎన్ని పోరాటాల్లో పాల్గొన్నారు మీరు
పోరాటంల్లో టూ త్రీ పోరాటాల్లో పోయానండి నేను
వెళ్ళి తినేసి వచ్చేసారా
పడి పోరాడి రైతన్న అజిందాబాద్ అని కొట్టేసే వచ్చానండి
బ మాకెందుకో సహ సందేహం ఉందండి మీరు అక్కడంతా వెళ్ళారనిస్తే
లేదండి ఎలా ఏం లేదు వెళ్ళామండి చాలా చను నేర్చుకున్నానండి ఎక్కడ పోరాటంలో రైతుల గురించి ఎలా సపోర్ట్ చేయాలి
అండి మీరు
నేను వెళ్ళనండి రైతుల సంగం దూరవే
పేర్ చెప్పండి రైతుల సంఘల్ పేరు ఆహా
ఉమ్
చెప్పండి ఓకే ఎంతమంది ఉండారండి సంఘంలో
సంఘంలో ఉన్నారండి వంద వంద టు రెండ్ వందల మంది ఉండారు సంగంల్లో రైతుల సంగంలో ఉ రొండు వందల మంది ఉన్నారండి
అ ఓకే రెండు వందల మందిలో ఒక వంద మంది పేరలని చెప్పండి పేరలు
వంద మంది పేర్లు చెప్పడానికి అవ్వదండి ఇప్పుడు మనం పేర్లు గురించ్ పేర్లు
అంతా మీ ఊవొ మీ ఊరోళ్ళే కదండీ అంతా మీ ఊరోళ్ళే కదండి
కాదండి ఇప్పుడు వేరే వేరే ఊర్ళ అండి అది మా ఊరోళ్లు కాదు ఒక ఊర్లో పది మంది ఉండొచ్చు ఇరవై మంది ఉండొచ్చు ఐదు మంది ఉండొచ్చు ఒకరే ఉండొ
అంటే మీ ఊరు నుంచి ఎంత మంది ఉన్నారండి
ఉ
మీ మీ విలేజ్ అ మీ విలేజ్ నుంచి ఎంతమంది ఉండారండి
నాలుగు మంది ఉన్నారండి
ఓ అంతేనా మి
అంతే చిన్న విలేజ్ ఏం లేదండి పెద్ద విలె కానీ అలాంటి పోరాటాకి రాడ్ కరా చాలా మంది రైతులు ఉన్నారండి కానీ రా మాకెందుకు మాకెందుకు రిస్క్ అని రారండి అదే ఇప్పుడు వచ్చిన పె ద్ద ప్రాబ్లం అండేది
అంటే వాళ్ళు ఏం పండిస్త లేదా అంత రిచ్ మ్యాన్లేనా ధనవంతులేనా అందరు
లేదండి ఒడ్లు పండి ఒడ్లు పండించుటున్నాము
ఏంటండి గుడ్ల వడ్లో అ అంటే ఏంటండి ఓ ఒ ఓకే అంటే మీ ఊర్లో ధనవంతులు ఎక్కువ ఉన్నారు రైతులు తక్కువ ఉన్నారు మీ విలేజ్ లో
ఆ అండి అలాగే
అంటే మీరు ఇప్పుడు ధనవంతులా లేకుంటే రైతులా అండి మీరు ఎం బఏ అండి బ
ఆ